హలో
హలో బాన్నారా
మీరు బాగున్నారా
హ్మ్ బోనాను
ఏం చేస్తునవ్
ఏమి లేదు ఊరికే ఉన్నా చాలా రోజుల తర్వాత కాల్లో మాట్లాడుతున్నాను నితో అ
అ తిన్నావా
అ ఇంకా లేదు నువ్ తిన్నావా ఉ నువ్వు తిన్నావా
తిన్న
ఏం తిన్నావ్
కాలేజీ అసైన్మెంట్స్ వాళ్ళ చాలా బిజీగా ఉన్నా కదా అందుకనేసి
అవును నిజమే అబ్బా మా డిపార్ట్మెంట్ లో కూడా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు
ఈ ప్రాజెక్ట్ టాపిక్ ఏంటి మరి
నేనైతే ఐఓటీ ని బేస్ చేసుకుని స్మార్ట్ ఆటోమేషన్ అనుకున్నాను హో ఆటో మిషిన్ మరి మీది
మా టీమ్ అయితే స్మార్ట్ అగ్రికల్చర్ అని అనుకొని దానిపైన వర్క్ చేస్తున్నాము
అవునా చాలా మంచి టాపిక్లే రైతులకు బాగా యూజ్ అవుతాది
ఆ అవును ఇంకా సైమహస్ సెన్సర్ యూజ్ చేస్తాం దాంట్లో అది యూజ్ చేసి ఆ వాట్ అని నీళ్ళ ఉరిపడకుండా తగ్గించచ్చు అది యూజ్ చేస్తే
హ్మ్ చాలా బాగుంది ప్రాజెక్ట్ లో టీం వర్క్ కూడా ఎలా ఉంది బొంద
ఆ అందరూ బానే ఉన్నారు బాగా సహకరిస్త అన్నిటికీ కానీ కొన్నిసార్లు అభిప్రాయాలు కొన్ని కొన్ని కొందరు కొందరికి వేరుగా ఉంటాయి కదా
అ అది సహజమేనే చివరికి ఇంకా మంచి రిజల్ట్ వస్తే చాలు
సరే నువ్వు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నావా ఏమన్నా
జావా ప్రాక్టీస్ చేస్తున్నాను
ఆ
ఉమ్
నేను కూడా జావా చేస్తా అన్నా ఇంకా ఆప్టిట్యూడ్ స్టార్ట్ చేయలేదు కోడింగ్ కొంచెం కష్టంగా అనిపిస్తున్నాయి
అదే స్టార్టింగ్ లో అందరికి అట్లే అర్ద ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది అనుకుంటున్నా
హ్మ్ నిజమే నువ్వు రోజుకు ఎన్ని గంటలు చదువుతావు
నే అయితే నార్మల్ గా మూడు నుంచి నాలుగు గంటలు ఎగ్జామ్స్ దగ్గర వస్తే ఇంకా ఎక్కువ చదువుత అంతే
నేను టైం టేబుల్ పెట్టుకుంటాను కానీ అది ఫాలో అవ్వడం చాలా కష్టం అయిపోతది ఎన్ని సార్లు అయింది అట్లా
సేమ్ సిచ్యువేషన్ నాది కూడా
హ్మ్ సరే చదువు విషయాలు చాలాయి ఇంకా ఇటివేళ ఏమైనా సినిమా చూసావ ఈ మధ్య కాలంలో
రీసెంట్గా పెద్ది మూవీ చూసాను
బాందా
మ్ బానే ఉంది మీకు ఎలా అనిపించింది
నాకైతే బానే అనిపించింది ఆ కానీ ఆ మూవీ చూస్ సే అప్పుడు ఆ రామ్చరణ్ ఎంత కష్టపడినారో తెలుస్తుంది అ పోడ్స్స్తది. ఆ అది కాక వెజ్ వెజ్ తిని ఆ బాడి పె పెంచు అంద మూవీలో
అవునా
హ్మ్
ఆ అవును నువ్ ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడతావు
నేన కామెడిలు అలాంటివి బాగా కామెడీ ఉండి తర్వాత ఫ్యామిలీ రిలేషన్ ఫ్యామిలీ బాండింగ్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అలాంటివి బావుంటాయి
ఉమ్ కామెడీ సినిమాలు బావుంటాయి టెన్షన్ తగ్గిస్తాయి బాగా నవ్వుకుంటా బాండచ్చు
ఆ అవును
మ్ ఇంకా ఇప్పుడు ఓటీటీ వల్ల ఇప్పుడు ఇంట్లోనే సినిమాలు చూడ్డం సులభమైంది కదా
అవును కానీ థియేటర్ లో చూసే ఆ ఫీలింగే వేరు అంటే అంతా బావుంటుంది థియేటర్లో ఆ సౌండ్స్ చెప్పు
స్నాక్స్ తింటా అట్లా సినిమా చూడ్డం బాగుంటుంది
ఆ నా ఫ్రెండ్స్ తో కలిసి
ఉమ్ ఫ్రెండ్స్ తో ఏ మూవీకి వెళ్ళలేదా కలిసి
బెంగళూరు లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ సలార్ కి ఎల్లిన మళ్ళీ ఆ అదేమి నేను చూడ పడుకునేసా అదేమి అర్థం కాదు లాస్ట్ దాకా చూడాల్సింది ఉమ్ పడిపనేసా ఫస్ట్ మూవి క
ఉమ్
అదేందో కోడ్ ర్టుమూవీ మై కోర్టు మూవీ పైన పడ్లే ఫ్రై
ఉమ్ మైండ్ ఎసావ
అవును అంతే చవు మీరు పోలేదా ఎప్పుడు
నేను పోయా ఉప్పెన మువికి పోయినా కాంచనా రౌడి వయసు, బ్రహ్మాస్త్రము ఇంకంతే
ఉహు బానే పోయినరే ఆహ
మా ఫ్రెండ్ బర్త్డే ఉండింది ఆ రోజు తీసుకెళ్ళింది ఆ పాప్ప
ఓ
సరే మరి నీ నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి
ఉమ్ నాకైతే బిర్యానీ ఇష్టము
చాలా మందికి అదే ఇష్టం
నీకు
నాకైతే దోసా, పానీపూరి చపాతి చాలా ఇష్టం
పానీపూరి అంటే నాకు కూడా ఇష్టమే అమ్మాయిలకి అందరికి ఇష్టమే పానీ పూరి అంటే ఒక ఎమోషన్
ఉమ్ కానీ ఎక్కువగా ఎక్కువగా తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు లిమిటెడ్
అవును అది కూడా మనం ఇం ట్లో చేసుకొని తింటే అది మంచిదే అది బయట ఎట్ల ఎట్లా చేసింటారో వాళ్ళు తెలిదు క్కన మనకి
కానీ బయటదే ఇష్టపడతారు కదా
చాలా సార్లు చేసుకొని తిన్నా పానీపూరి
మీరే చేస్తార
ఆ మళ్ళ కొన్నీ సార్లు మా అమ్మ చేసింది
ఉమ్ పూరీలు మీరే చేస్తారా రెడీమేడ్ వా
రెడేమేట్ ఏ
ఉమ్ బావుంటాయి
నే అయితే ఎక్కువగా నీళ్లు తాగుతా పానీపూరీ నీళ్లు
పానీ
ఆ
బాగుంటంది అన్ని మిక్స్ చేసి బాగా డైజెషన్ కూడా బా జరుగుతుందిలే
అది మంచిది బ్లడ్ సర్కులేయలేషన్ కూడా బా జరుగుతాదంట
ఆ
మీ హాబీస్ ఏంటి మరి
అ మేమే పుస్తకాలు చదవడం పాటలు వినడం అట్ల చేస్తా ఉంటామ్ గా
ఆ ఏ ఏ ఏ టైప్ ఆఫ్ పాటలు
ఆ మెలోడీ సాంగ్స్ బాగా వింటా ఇంకా సిద్ధి శ్రీరామ్వి బాగా వింటాను
ఆ నాకు కూడా సిద్ధూ శ్రీరామ్వి చాలా ఇష్టం చదువుతున్నప్పుడు మెల్లగా పాటలు వింటూ ఉంటా
ఉమ్ బాగా బాగుంటది అతని సాంగ్స్ ఎప్పుడైనా బోర్ కొట్టి ఎలాన్నా అనిపించినప్పుడు అతనివే వింటా సాంగ్స్
ఆ నువ్వు ఏమన్నా స్పోర్ట్స్ ఆడతావా ఎప్పుడైనా
బ్యాడ్మింటన్ ఆడేయడం అంటే ఇష్టము
ఆ చాలా మంది చాలా మంచిది ఇంకా అది అది మంచి ఆ వ్యాయామ కూడా
ఆ అవును మరి నువ్వేవి ఆడతావు
అ నేను షటిల్ ఆడత
అవునా ఇంకా అది బ్యాడ్మింటన్ లాగే ఉంటుంది ఏంటే షటిల్ కా ఆడతాం అది బాల్ తో ఆడతాము అంతేలే
ఆ అంతే
ఎవన్నా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసారా
స్కూల్ వరకే ఇప్పటికైతే ఏం పార్టిసిపేట్ చేయలేదు
స్కూల్లో ఏ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాండ్రీ
స్కూలో అన్ని అటన్టీవే రనింగ్ రేస్ంటా ఆ లమన్ లమన్ విత్ స్పూన్ ఉంటంది చూడు ఆ గేమ్ తర్వాత సంచిలో స గేమ్ కోకో అంటా ఆ కోకో అన్నీ ఆడతాంటిమి
అడు
ఆ రింగ్ రింగ్ ఆట
ఆ
మీరు అల్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా ఇప్పటికి
నేనైతే షెటిల్ అయితే స్కూల్ లెవెల్ వరకు పార్టిసిపేట్ చేసా సెకండీ ప్రైజ్ వచ్చింది క్యారం అయితే జోనల్ లెవెల్ ఆడ్ డిన అంతె
ఉమ్ ఇంకేమ్
ఆ చెప్పాలె నీ ఫ్యూచర్ లో ఏమి అవ్వాలనుకుంటున్నావు
ఏం లేదు మంచి ఇప్పుడు కోడింగ్కి ప్రిపేర్ అవుతున్నా కదా ఏదో ఒకటన్న మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి ఉండలీ అంతే ఉ అంటే ఇంక
అవును అ ఇంక బీటెక్ కాబట్టి ఒక జాబ్ అన్నా వస్తే ప్లేస్మెంట్స్ లో బాగా మంచి గ ఉంటుంది బయటికి వచ్చాక
అధికంగా మా కాలేజ్ లో ఎక్కువ అవే వస్తున్నాయి ప్లేస్మెంట్స్ కి అందుకే కోడింగ్ ప్రిపేర్ అవుతూ ఉన్నా
ఊ ఉ మంచిదిలే కష్టపడి పని చేస్తే ఏదోటి సాధిస్తాము
ఫస్ట్ ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలి తర్వాత ఇంకా ఫ్యూచర్ గురించి సెక్యూర్ గా ఉండే జాబ్ చూసుకోవాల
అవును లే ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి అంత అదే అయిపోయింది
సరే అయితే మళ్ళీ చేస్తా
బై
ఉ బాయ్